హలో
హాయ్ అండి బాగున్నారా
ఉమ్ బాన్నామండి
తిన్నారా అండి
తిన్నాం
ఏం ఏం వంకున్నారండి ఈ రోజు
ఇవాళ్ళ మేము ఏమ్ వనుకున్నాం అంటే వంకాయ కూర బేండకాయ ఫ్రై వండుకున్నామండి పొద్దున అన్నము చపాతి ఉమ్ హలో
హలో
చెప్పండి ఏం చేస్తా ఉంటారు
ఏం లేదండి పడగ కదా
ఏగుడికి వెళ్తారండి ఏగుళ్ళ అంటే ఇష్టం అండి మీకు
ఇక్కడ మా ఊర్లో రాములవారి గుడి ఉందండి మాకు దగ్గర ఆ గుడికి వెళ్తాము అవున అండి
రాములవారి శ్రీరామనవమి
ఆ వస్తుంది కదండి దగ్గర దగ్గర ఇక త్రీ డేస్ అండి ఉమ్ మాకు మా ఊర్లో టె మా ఊర్లో టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయండి ఉమ్ వారు వారం వెళ్ళేస్తామండి ఉమ్
ఉమ్ ఏమెముంటాయండి
మీరండి
మాకు కూడా ఇక్కడ చనానే ఉండయండి టెంపుల్స్ శివాలయం ఉంది పెద్దమ్మగుడమ్
ఉమ్
సుంకులమ్మ గుడండి
అదే అండి వెళ్ళినప్పుడల్ మీరు పూలు పళ్ళు ప్రసాదాలు చేస్
ఉమ్ శ్రీరామనవమికి వడ పప్ ప్పు సాలివిడి ఉండ్రాళ్ళు ఉండ్రాలు చేతే చేత్ స్త లేకపోతేలేదు కొంతమంది ఇష్టం ఒక్కొక్కళ్ళు ఇష్టం ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కటి చేస్తారండి
మొన్న ఉగాది పండకి ఏం ఏం వండుకున్నారండి
మేముగాది పండకి అరిసలు చెక్కలు కజ్జికాయలు వండుకున్నామండి
అవి బాగా గుంటూరోళ్ళు అయితే బాగా చేస్ తరండి ఎక్కువగా బాగ వండుతారు మీరు వండు తరండి ఎలా చేస్తారండి చెక్కల్ మీరు
చెక్కలు ఏముందన్డి పిండి పట్టిచ్చి వండుకుంటామండి సనప్పప్పు నానబెట్ ట్టి దాంట్లో వేసుకుని అల్లం పచ్చిమిర కాయ వేసుకుొని వండుకుంటాను
అరి స్లండి అరిసేలు బాగా చేస్తారు
ఆ అర్సిపా పిండి తడిపిండే కావాలండి వడిపిండి తడిపిండే కావాలి తడిపిండితోని వండుకుంటారు
అంటే ఉగాది పండుగనే చేసుకుంటారు
ఎప్పుడన్నా కావాలసి ఎప్పుడు కావల్సి అప్పుడు చేస్తుకుం కావండి పండగ అనేది ఏమి ఉండదండి
పిల్లలు బానే తింటా
ఆ ఇష్టంగా తింటారండి మాకు
స్కూల్ కి స్నాక్స్ లాగా పెట్టిస్తారండి
ఆ అవునండి అట్టాగ పెట్టిస్తాం
ఇంకా ఉగాది ప ఇక్కడ చేసుకున్నారంండి మేమైతే బాగా చేసుకున్నాం అండి
అవునా
ందండి ఉగాది పండుగంటే మాకు కొత్త సంవత్సరం కదా బాగా చేసుకున్నామండి కొత్త కొత్త బట్టలు తెచ్చుకుని కొత్త బట్టలు వేసుకుంటాంమండి
అవునండి మేము కూడా అంతేనండి ఇది వేసుకుంటా మేము కూడా బాగా చేస్తుంటాం వప్గురు మా పత దొరుకుతుంది మామిడికాయలు దొరికి మామిడ లు ఉంటాయి అన్నీ ఉంటాయిండి మాకు బెల్లం త్తము కొత్త చింతపండు అన్నీ
మొత్తం ఎన్నిడి రకాలేస్తారండి దాంట్లోకి
మేము ఒక ఏడు ఎనిమిది రకాలు ఇస్తామండి ఆయాపి లే ద్రాకా వెల్లము తేని అపోత మామిడికాయి అన్నీ చేసుకుని వసుకుంటాము
అదే అండి
అ పెద్దల కడే లెగుస్తాము పెండల కడే చేస్తుకుంటాము
ఆ రోజుస్ ఎక్కువ స్పెషల్ ఏంటండి ఆ రోజు ఉగాది పండుగ రోజు మీరైతే ఏం చేసుకుంటారు
మేము చేసుకునేది కుడలు చేసుకుంటారు బబ్బాటిటీ వ వస్తంంటారు
సరండి
బొబ్బట్లు ఏం లేదండి మాముూలుగానే చేసుకుంటాం జనపప్పు వేసుకుని ఉడగ వేసుకుని
అ
అ అట్టజ అత్త మ ఆ గుడికి వెళ్తామండి వారం వారం వెళ్తాము శనివారం వెళ్తాము
అంటే మీ ఇంటికి దగ్గ
ఆ మా ఇంటికి కొంచెం ఒక ఆరు కిలోమీటర్ ఉ
ఆ ఎవ ఎవరెవరు వెళ్తారండి మీరు వెళ్తే
మే వెళ్తాము మా అమ్మాయి మా పా తా ఉంటాం పిల్లలు ఉన్నారు పిల్లలు పక్కన మా అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటుంది అమ్మాయి చెత్తగా అందరు ఒక మంది ఐదు మంది అక్కడ పిల్లలతో కలిసి వెళ్తా ఉంటావుండి పిల్లలు కూడా వస్తారు గుడికాడ ఇంకా సందడ
మీరు ముందే ప్లాన్ చేసుకుంటారా అండి వెళ్ళాలి
అలాగే చేసుకుంటావండి నువ్ వస్తావా నువ్వు వస్తావా అని అడుగుతావండి
పిల్లంటే మీ ఇంటికాడి పూలు దొరికుతయా కొనుక్కొచ్చుకుంట
ఇంటి దగ్గరే ఉంటాయిడి మా ఇంటి దగ్గరే మొక్కలు ఉండయి పోసుంటావుండి ఆకులుండి తమలపాకులు కొబ్బరికాయ్ ఒకటే తెచు ఇంకా సాంబ్రాణి కడ్డీలు అన్నీ తెచ్చుకుంటాము
అక్కడ కొబ్బరికాయ ఎంత పడుతుందండి మీకు
మాకు ఇక్కడ నలభై రూపాయలు ముప్పై రూపాయలు అట్టా ఇప్పుడు ఈ సంవత్సరం పెరిగిపోయిందండి ఉమ్ ఈ సంవత్సరం పెరిగిపోయింది ము ప్పై నలభై మాకు దొరుకుతాయి అండి బాగా అందుకని తక్కువ చెట్లు ఉండయండి మాకు కొబ్బరి చెట్లు అట్లే పడతా ఉంటాయి మేము పొలుసుకుంటా ఉంటాము
కొబ్బరి బానే వాడతారండి మీరు చెట్లుంటాయి క అదే ఇ ఇంటికాడే చెట్లు ఉంటాయి కదా బాగానే వాడుకుంటారులే మీరు అదే పిల్లలకు మంచిది కదండి
ఉమ్ అవును
బలం కదండి దానినుంచి
అవును అవునండి బలమే తింటారండి కొబ్బరి ఇష్టంగా తింటారు
ఉమ్ మా కొబ్బరికాయలో నీళ్లు తాగుతా
ఆ గల్లన్ని కిందకి దింపటమే తాగటం ఎండకాలం ఒకొక్కరు మూడు నాలుగు తాగుతారండి
మీ అదే మీ ఇంటికాడ ఇంకా పక్కన ఎందు
అందరు ఇక్కడ పక్కన మా చుట్టుపక్కల ఇళ్ళందరిక ఉండయండి ఒకొక్క ఇంటికాడ ఒక్కోచెట్టు నేరేడు చెట్లు
ఉమ్ అంటే మీకు ప్లేస్ ఎక్కు
ఆ ఉంటుందండి ప్లేస్ బాగుంది మా ప్లేస్
బాగా పెట్టుకుంటారా మొత్తం అన్ని మొ
ఉమ్ అన్నీ పెట్టుకుంటాం అండి మొక్కలు
మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారండి
మా పిల్లలు ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుందండి ఒక అమ్మాయి టెన్త్ చదువుతుందండి
ఇంకేంటండి విశేషాలు మీరే చెప్పాలి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారండి
ఎక్కడికోసాటికి వెళ్తాం అండి తిరుపతి
ఆ తిరుపతి వెళ్ళారా అండి ఎప్పుడైనా అంటే కాలీనడకని వెళ్లారా బస్లో వెళ్ళారా అండి
కాలీ నడకనే వెళ్ళాం అండి
అదేనండి కాలీ నడకతోనే బాగా ఎంజాయ్ చేస్త
ఆ ఎంజేయ్ ఎంజేయ అండి చూసుకుంటా ఏం కావాల్సితే అవి తినుకుంటా
ఉమ్ అంటే ఎంత మంది వెళ్తారండి
వెళ్తే అందరూ మా వాళ్ళందరు చుట్టాలందరు కలిస్తే చాలా మంది అవుతా
ఉమ్ అక్కడే కొనుక్కొని తి
ఇక్కడ నుంచి చేసుకుని వెళ్తామండి పూరీలు కారం పొడి కారం బొరుగులు ఏమన్నా ఇంకా కార్పోసో చెక్కలో ఏవోటీ వండుకుని తీసుకెళ్త అండి అక్కడ ప్రసాదాలు పెడతారు కదా ట్రైన్ కే వెళ్తామండి ప్రసాదం అక్కడ పెడతారు కదండి తిని వత్తం
అక్కడే తిం
ఉమ్ ఎక్కువ అక్కడే తింటామండి
మీకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఉమ్ తొందరగా జరిగిందా లేట్గా జరిగిందండి
జనం ఎక్కువ ఉంటే లేట్ అవుతుందండి జనం తక్కువ ఉంటే తొందరగా అంది
ఆ నీకు అక్కడికి వెళ్ళాలంటే ఇష్టమేనాండి సంవత్సరం ఇంకొకసారి వెళ్తారా
ఈ సారే అండి ఎప్పుడు వెళ్ళాం అండి ఈ సంవత్సరం కో వెళ్తా ఉంటాం
మేమైతే ఒక్కసారి వెళ్ళామండి ఒక్కసారి వెళ్ళిన బాగా జరిగిందడి దర్శనం చాలా అంటే మేము అక్కడికి సేవకి వెళ్ళామని టెన్ డేస్ అక్కడే ఉన్నాము బాగా జరిగిందండి సేవ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భోజనాలు పెట్టే దగ్గర లడ్డూలు ఇచ్చే దగ్గర మరి నేమ గుళ్లో లాస్ట్ రోజు డ్యూటీ ఒక్క టైమ్ వెళ్ళాను బాగా జరిగిందండి సేవ కూడా బాగా జరిగింది మీరు ఎప్పుడైన్నా వెళ్లారా
సేవకు వెళ్ళలేదండి మేము ఎప్పుడు మాకు సేవకు వెళ్ళే సీన్లు ఉండవు మేమెంతసేపు సేమ్ ఇల్లే అదేలే
ఖాలీ ఉండదండి
ఖాళీ ఉండదండి ఏదో పని ఈ టైం లోనే కాసేపు కూర్చుంటామా మాట్లాడుకుంటా ఉంటామండి నిద్ర వచ్చేదాకా ఏదో ఒకటి ఇంకేం చేస్తాం
ఇంకా ఏ ఏ మీ ఇంటి దేవుడు ఏంట ఎవరండి
మా ఇంటి దేవుడు నరసింహస్వామి అండి
వెళ్లారా అక్కడికి
వెళ్ళామండి
ఎంత దూరం ఉ
మాకు ఇది ఉంటుందండి ఓ ఉంటుంది ఒక రెండువందల కిలోమీటర్లు అ
ఇక్కడెక్కడ దగ్గర్లో లేదండి మీకు
మేము ఎక్కడికి వెళ్ళామండి మా ఇంటి దేవుడు దూరమేనండి అక్కడిక వెళ్తాం నరసింహస్వామి అండి ఆ ఉంటాయి అయినా వెళ్ళమండి అక్కడికే వెళ్తామండి ఫస్ట్ నుంచి మా వాళ్ళు అక్కడికే వెళ్తారూ అక్కడికే వెళ్తా ఉండి
ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళారండి
ఒక ఆరు నెల్లు ఏడు నెల్లు అవుతుందండి మేమిద్దరం వెళ్ళొచ్చాం మొగుడు పెళ్ళాలం మేమిద్దరం వెళ్ళాము
హు
పిల్లల్ని ఎవరిని తీసుకెళ్లలేదు
అవునండి
ఏంటండీ ఇంకా చెప్పాలండి మీరే తిన్నామండి మీరు
తిన్నామండి మేం పాయసం చేసుకున్నాం సగ్గు బియ్యం పాయసం చేసుకున్నాం సేమియా పాయసం చేస్ మా పిల్లలకేమో సేమ్య పాయసం ఇష్టం
అదేలే
మాకేమో సగ్గుబియ్యం పాయసం ఇష్టమండి
హుహు హు
పప్పు చేసామండి ఆ మెంతకూర పప్పు పప్పు చేస్తాం ఎలా చేస్తారండి మీరు
మేము మామూలుగానే పప్పు ఆకేసి వండుతాంండి
ఆ
పచ్చిమిరపకాయలు వేస్తాము లేకపోతే కారం వేసుకుంటాము పచ్చిమిరపకాయలు లేకుండా ఏవో ఓటి వేస్తాం అండి బాగానే ఉంటుంది పప్పు ఆకూరు పెట్టి బాగుంటుంది ఆకూరు పెట్టకపోయినా బాగానే ఉంటుంది
అదేనా కాల్ రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి మీకు
థ్యాంక్ యూ అమ్మా